ఓ చెప్పు
ఎందుకు అరుత్తన్నావ్ అంత ఘోరంగా? ఆ నీకు ఒక ఫా ఆ నీకు పంపించినా కదా! లింక్ పంపించినా కదా!
ఆ
ఆ అది ఫిల్ చెయి. ఫామ్ ఫిల్ చేయి ఒకటి ఫామ్ లాగ అదేమంటరు లింక్ తోన ప పంపించిన నా అది ఫిల్ చెయ్యి. మళ్ల నీకు ఇంకొకటి, హలో అన్ మెసేజ్ చెయి అని చెప్ప చూసినావ, దానికి హలో అన్ మెసేజ్ చేయి
ఒక్క నిమిషం
వాట్సాప్ ఓపెన్ చేయాలా? అరే చాట్ ఉంది నాకి లే అరే చార్ట్ క్లియర్ అయింది. చార్ ట్ నువ్ ఇదేమో పెడితివి. ట్వంటీ ఫోర్ అవర్స్ డిలేట్ అయేటట్టు. చాట్ మొత్తం పోయింది. నేను పెటీనివి పెడతా నువ్వు మంచిగున్నావ్.
ఏదేమంటారు, తమ్ముడుకి నిన్న ఫార్వర్డ్ చేసినా అన్ని. పంపించి నేనేం చేసిననో ఫోన్ స్పీకర్ పెడితే వినిపిస్తది అనేసి, డైరెక్ట్ చందన ఫోన్ లో నా సిమ్ ఏస్ తున్న. చందన పోతదంట. హ చేసి
ఎటు?
ఇంటికి ఎల్తదట. ఆమెది ఎగ్జాము ఏమైంది ఒకట్ ఒక అటెంప్ట్ ఆయింది కదా! ఒకటి అయిపోయింది. ఒకటే ఉన్నది. ఏ వాడు ఇంక పెడతలేడు అనేసి పోతాన్ అన్నది.
ఇంటికి పోతే, మల్ల ఆస్టల్ ఫి కట్టాల్సిందే కదా!
లేదు వెకేట్ చేసి పోతదంట. మ్ పంపిచ్చిన. పాస్ వర్డ్. మ్ ఒకటి ఏమంటారు? ఏం చెప్పాల నీకు
ఏ గివన్ని పంపినావ్, లేది క్లిక్ చేయాలి రా ఫస్ట్?
ఫస్ట్ మెసేజెస్ ఓపెన్ చేసి
ఫస్ట్ ది ఓపెన్ చేయాన్న. అందరికి నమస్కారం. దయచేసి ప్రతి ఒ కోరి గ్రూప్ లో పెట్టండి సూచన ఆ
అది కాదు సెకండ్ ది డైరెక్ట్ ఒక ఫామ్ లాగ ఉంటుంది ఆ ఫోటో లాగ. మ్ ఆగు ఆగు ఆవ్ ఆ ఆ ఫోర్మ ఫిల్ చేయి. ఇది ఏమంటారు
యానా డ
ఆ చేసి, ఆ అవును. మా తమ్ముడు ముస్లిం వాళ్ళు ఉంటారు కదా! కట్ చేయకు ఆయనతో కట్ చేసవు మళ్ళా! వేస్ట్ అయితది. సరే తర్వాత చేసువాలి, తర్వాత చేస్తువ్ లే గాని,
ఈ లింక్ ఓపెన్ ఏ ఆగురా
మ్ సరే ఏం కాదు కాని, తమ్ముడు, తమ్ముడు కి ఫోన్ చేసిన.
ఎలో
వింటున్నావా? హలో హలో
మ్మ్ తమ్మ చేయని పోయినా ఇది ఇంకేంది
అంటే తమ్ముడి కీ ఒక్కరికి కాల్ చేస్తే హండ్రెడ్ రూపీస్
పో దానికీ
అర్ధాం అయిందా అయితే తమ్ముడు కీ ఫోన్ చేసిన తమ్ముడు ఫోన్ చేస్తే మా మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేసింది మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేస్తే అ ఒక్కరికి చేస్తే హండ్రెడ్ రూపీస్ పడతాయి అంటన్నా అర్దం అయిందా హలో ఆహా టెన్ మినిట్స్
ఎందుకు మే ఇది ఆ సార్ నెంబర్ ఇట్లా ఇరికిత్తన్నవ్ ఆ
ఇది వొన్లి ఒకప్పుడు గర్ల్స్
అర్ధం కాలేదా హలో హలో